వినిపిస్తున్నా అండి, వినిపిస్తున్నా అండి.
ఆ ఏంకృష్ణ అండి, మీకు వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది. ఎలా ఉన్నారు?
బాగున్నాం. మీరెలా ఉన్నారు?
బానే ఉన్నామండి. ఎలా ఉన్నా అదే చానోలు అవుతుందండి. ఫోన్ చేసి
ఆ ఏమేలె బిజీగా ఉంటున్నా. ఈ మధ్య కుదరట్లేదు పనుల్లో
అవునా! ఎందుకండి అంతా బిజీ మీరు.
ఆ ఇక్కడ ఉపవాసాలు అవన్నీ ఉంటన్నా, అండి మా ఫెస్టివల్ వస్తుంది. కదా!
అవునా! ఏమేమి చేస్తారండి? అసలు మీ ఫెస్టివల్కి.
మా ఫస్ట్ వల్ కా, ముందు థర్టీ డే ఫాస్టింగ్ ఉంటామ. అండి ఏం తినకుండా తాకుకుండా ఆ
ఉమ్
ఇంకా ఆ ఫాస్టింగ్ అయిపోయిన, సాయంత్రం ఉంటుంటాం కదా. అట్లా థర్టీ డేస్ తర్వాత మూన్ ఎప్పుడు వచ్చిందా. అనేసి దుబాయ్ లో ఫస్ట్ చూస్తారనమాట, వాళ్ళు చేసుకున్న తర్వాత నెక్స్ట్, మనం రంజాన్ చేసుకు. కుంటాం.
ఇంకేంటండి, మీ స్పెషాలిటీ ఏంటి? మీ పండకి.
ఏముదండి, పొద్దున లేచి నమాష్ చేసుకుని. అ తర్వాత అ అప్పుడు టిఫిన్ తింటాము. సేమయాను, చపాతి ఆ ఆ అవును, తన అ మాటా అట్లా సేమయా కీరు ఉండింది కదా! అ దీన్ లో చపాతి వేసుకొని తింటాం.
ఉహు.
అ అట్లా తిన్న తర్వాత, ఇగా మధ్యాహ్నం చిన్న గా బిర్యానీ. ఆ